హలో నమస్కారం
నమస్కారం చెప్ప
ఏం చేస్తున్నారు బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగింది
బాగా జరిగింది బాగా వేస్ కున్నా
అవునా
అవునా ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదు
అవునా నేను ఉ వేరే పన్ పని చేస్తున్నా వర్క్ అందరికి వచ్చేసిందంట. మేము బిజీ బిజీ చది ఏగో తోడుదొగలే ఈ హడావిడిలో
ఉవునా
సాయంత్రం అని చేసుకోవచ్చు. పని కాని ముందు ఇది ఇంపార్టెంట్ కదా అని మన టైం తక్కువ ఉంది కదా. అందుకనే ఇగ ఇంపార్టెన్స్ అనేసి వచ్చినా
ఎవరికి ఫోన్ చేసినా అందరం బిజీగానే ఉన్నాం. మాట్లాడలేకపోతున్నాం అంటున్నారు.
అదే అది ఐడిలో ఎట్ల చేసిండ్రో అందరు అని ఉందని కలిగినే లేదు.
ఆ
ఊ మ్
తిన్నారా మరి అన్నం ఏం కూర
గోంగుర పచ్చడి చేసిన ఈరోజు గోంగుర కట్ట తీసుకొచ్చిన ఊరికి పోయివాస్తంటే ఇంకా పచ్చడి చేసినా అదేస్
అవునా
ఊ
పిల్లలు స్కూలు పోయిండ్రా
వెళ్ళలేదు ఈరోజు బాబు మాతోటి వచ్చాడు అక్కడికి లేట్ అయింది. మా బాస్ వచ్చేసరికి లేట్ అట్టేసరికి ఇం ఇంటికి వచ్చిన మేము ఆ టైంకి వచ్చి హాఫ్ డే స్కూల్స్ కదా డే మార్నింగే స్టార్ట్ చేస్తారు
బర్త్ డై సెలబ్రేషన్ కేక్ ఎని కిలోల కడిగేసును మరి
ఏమో అండి మేము చూనే చూడలేదు కేక్ మీరు రెడీ అయేసరికి కేక్ కట్ చేసూడు అయి అందుకనే కానీ ఎన్ని కేజీలు మండే కాబట్టి కేక్ తినలేదు తినలేదు మండే కాబట్టి తినలేదు
వంటలు ఏం చేసారు మరి
వంటలా మటన్ చేసిన్రు మటన్ తినే వాళ్ళకి చికెన్ మటన్ వేరేనాట అటు మేము పోలేదు ఓన్లీ నిన్న మండే కాబట్టి మాకు మిక్చర్ జిలేబీ మళ్ళీ పప్పు చారు మళ్ళ పాలకూరపా ఓ మళ్ళీ వంకాయ ఆలుగడ్డ కలిపి వండిరు
న్నాడి అవునా
అవు
చెప్పండి ఇంకా విశేషాలు కొత్త కొత్త ఏమన్నా
ఏమున్నాయి మీరేం కర్రీ చేసిరు
మేము ఆలుగడ్డ కర్రీ చేసాం ఆలుగడ్డలు ఉడక పెట్టినాం
ఆహా
ఆలుగడ్డలు ఉడకబెట్టినాము దాన్ని పొట్టు తీసినాము ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసిన
ఆహా
రెండు పావులలా ఆయిలో నూనె పోసిన చిన్న గ్లాస్ తోని
ఆ
కర వేసిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేంపిన వేంపిన తర్వాత పసుపు అల్లం వేసిన వేసిన తర్వాత ఉడకబెట్టిన ఆలుగడ్డలు అందులో వేసిన
ఆ
ఉప్పు వేసి కొసేపు కు నూనెలా గో వేంపిన
ఆ
నూనే లో వేంపిన తర్వాత కొంచెం కారం వేసిన కారం వేసిన తర్వాత కారం అనేది కొంచెం కారం కారం వాసన రాకుండా ఉండడానికి కారం ఎంపిన అన్నట్టు
ఆహా
హ్మ్ ఆయిల్లో మంచిగా గ్రేవీ లెక్క వచ్చి చిక్కగా అయింది ఆలుగడ్డ చారు చేద్దామన కున్నా గాని మా అమామ్మ తాతా వాళ్ళు పూలుపు తింటే కొంచెం నొప్పిలేస్తుంది అని చేయలేదు అవుతనే ఫ్రై లాగా చేసేసాను
ఆహ
ఉమ్ హు ఎండాకాలం ఎలా ఉంది మీ దగ్గర్లో ఉమ్ ఉ
మీ దగ్గర ఎండ బాగా కొడుతున్నాద
ఎండలు బాగా కొడుతున్నాయి పని పోయిన వాళ్ళను స్కూల్ పోయిన వాళ్ళు ప ఒక్కొక్క పని పోయిన వాళ్ళ ఏమో రెండు గంటలకు వస్తున్నారు ఎండంతా అయిపోయిన తర్వాత స్కూల్ పోయిడే వొళ్ళు స్కూల్ పిల్లలు పన్నెండున్నార ఒకటి అవుతుంది
ఆహ
ఉమ్
ఏమన్నా కథలో వచ్చ మే
రావండి రావండి చెప్ప
అలాగ ఎం లేవు మోన్నట్లు చెప్పిన గావే ఉన్నట్టుంది గానీ ఎంత మర్చిపోయిన నిన్న మత్త మొత్తం సమ్మరానికిిక అడువేనాటి
ఆ మీ మీరు శివరాత్రి ఉపవాసం ఉంటారా
అప్పే నేను అంటే పెళ్ళికి ముందు ఒకసారి మధ్యాహ్నం వరకు ఉండేది తర్వాత మా అక్క కోసం మా అమ్మ వాళ్ళు ద్రాక్ష పండ్లు ఆ కర్బుజ ఎన్ ఏందీ మన కందగడ్డలు అయితేంది మళ్ళీ ఇంకేముంటే మళ్ళ కాయ సేమ్య ఇవన్నీ తీసుకొచ్చారనమాట దాన్ని నేనేం చేసి అంటా మా అమ్మ వాళ్ళ నాకు ఇ అంటే ఈయం దేని కన్నా అవి జాగారం ఉన్నోళ్ల కు ఏస్తారు అన్నిట్నీ స్తది అన్నమాట అంటే మధ్యానం దాకున్న దాన్ని మధ్యాహ్నం వరకు కుంటె నన్న ఇస్తారేమో అని ఇగా మద్యాన్నం దాకున్న కూడా ఇయ్యలేదు ఇయ్యక పోయేసరికి మల్ల అన్నం తినేదాన్ని కదా అన్నం తిండి ఇగ కోప్పాడి మా లోళ్ళి పెట్టుకొని తీసుకొని నేను అన్నీ
హ్ హు మాగ్గూడా ఇట్ల దేవుని దగ్గర పొద్దున లేస్తారు లేసి ఊడ్చి చల్లి ముగ్గులు ఏసుకొని ఇల్లు గిట్లా కడుకొని అన్ని శుభ్రం చేసుకొని చెద్దార్లు గిట్లా విండుకొని వాళ్ళు బెడ్ షీట్లు వేరే ఉంచుకుంటారు అన్నట్టు ఉపావసం ఉన్నోళ్ళు
ఆహా
హ్ ఇట్లా చా కిందనే పండుకోవాలి. తెల్లవారజాము దాకా ఆ పండుగ రోజు తెల్లరేజాము దాకా ఇగా కందగడ్డ ద్రాక్ష పండ్లు అరటి పండ్లు హ్ ఆ జామకాయలు అన్ని రక రకరకాల పండ్లను దేవుని దగ్గర పెడతారు. పువ్వులు కొబ్బరికాయ
ఆహా
ట్టి కొత్త బట్టలతోనే ఉపవాసం ఉం టరు ఉపవాసం ఉన్న తర్వాత నిద్ ద్ర పోరూ ఇగ జాగారం అంటేనే ఇగ నిద్ర అనేది ఉండది ఇగ వాళ్ళక్
ఆహ
ఏదన్న టెంపుల్లకు గాని ఏదన్న సి సినిమా గాని ఏదైనా పిక్నిక్ గాని ఇట్లా వెళ్తారు. అన్నట్లు శివరాత్రి రోజు
ఆహా
పోయిన తర్వాత మళ్లా తెల్లవర జామున ఇగ మళ్ళ ఊడ్చుకొని చల్లుకొని ముగ్గేసుకొని మళ్ళా ఇగ ఉపవాసం అనేది ఇడుస్తారు. అన్నట్టు నైవేద్యం లాగా ఏమన్నా చేసుకొని ఆ పండ్లను తిని అంటారు గాదా ఒక్క పొద్దుంటే పాలు పండ్లు గీ ట్ల తింటరు. కాకపోతే అన్నం తినరు అన్నట్టు
అదే అదె తీనారు
ఇట్ల తినరు అట్లా చేస్తారు. ఇగా తెల్లవారుజామున ఇగా మళ్ళా దేవుని దగ్గర పూజించి మళ్ళా పండ్లను అంటే కొన్ని తినేటియి మిగిలేటియి మిగులుతాయి ఉండేటియి ఉంటాయి అన్నట్టు అది ఒ అది ఐపోయేటియి అయిపోతయి ఉండేటివి ఉంటాయి ఇగా మళ్ళా కొబ్బరికాయ కొట్టి ఒక పొద్దులాగా ఇడిసి మళ్ళ కొబ్బరి నీళ్ళ లాంటి ఒక పొద్దులాగ ఇడుస్తారు అన్నట్టు హ్ ఎమన్నా పప్పుచారు చెస్ కొనీ తింటారు
ఆ
కొన్నింటరు ఇగ ఒకపొద్దు విడ్సినాంక.
అవునా
చె
నేనైతే చిన్నప్పుడు నుండి ఉన్నది ఎప్పుడైనా ఆయనకడా మామేనత్త ది షాప్ ఉన్నది కూరగాయల షాపు. అంటే కూరగాయలు బీడి ఈట్లా అన్నీ అమ్ముతరు గాని నేనే అంటే పానీ చేసేదంటే ఉన్న ఆ రోజు
హలో మా స్టక్ ఐతుంది
అరిచిత ఏది
అ
ఇంటిపేరు గిట్లఏమోదు కదా
ర
నా
ఉ మీ పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ
అది పేర్లు రాయమన్నాడు రాయమంట రాస్తాన
ఉ
ఉ రాసుకుంట మీతో మాట్లాడతానా
అవునా మరి అో డిస్టర్బెన్స్ అవుతుంది మరి ఏద పేరు మిస్ అయినా కూడా ప్రాబ్లమ్ అవుతుందిండి.
అందరూ మస్ అయిందండి
ఉ ద్ద మ ఎడి అ
ముందరు ఉన్నది పేర్లు లిస్టు అంటే ము ఎన్ని రోజు పని చేసిన వాళ్ళు ఉ ప్పు కదా వాలు నిమ్స్ రాంటే రాస్తున్నా.
అవున
ఇంలో ఎవరది పని చేసారు వాళ్ళు
అంటే ఇట్లా కాలు మాట్లాడిన తర్వాత ఇట్లా లేవన్ కంటే తక్కువ మాట్లాడితే పడుతున్నాయా ఎక్కువ మాట్లాడితే కట్ అవుతున్నాయి కదా అని చూ సున్నా
అవునా అది కూడా నిజమే అప్పుడప్పుడు లెవెన్ కంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడినా కూడా తీసుకు
ఆవు
అంట జాగ్రత్తలు తీసుకోాల టైము
టెన్ పై కొంచెం పది పన్నెండు సెకండ్లు అయినానే కట్ చేసుకోవాలా
ఆ చూసుకోండి
ఇంకే రాలేదు ఇంకేమైనా మాట్లాడే న్నగా
మా విలేజ్ లో చాలా మందికి వర్క్ వచ్చింది ఉందరల వరకు మీకు వచ్చి మీ ఊర్లో వచ్చిందండి మీకు
లేదండి అందరు తు మిర్చి చేరడానికి కంకి తెరదు పొట్టు తీయడానికి వెళ్తున్నారండి రాలేదు అంటే ఎక్కువ చాలా రోజులు చేయరు అన్నట్టు మాకడ ఉమ్
మా దగ్గర వంద పని మా ఆయన చేపిస్తానుండి చేపిస్తా అంటే ఇంకా నాకు తెరుతు అంటే చేస్త వస్తారు కదా అయిపోయింది కదా అనేసి
ఆ ఉమ్ నీ
హలో హలో